హలో నమస్తే అండి.
హలో
నమస్తే అండి బావున్నారా అండి.
ఆ నమస్తే అండి బావున్నమండి, మీరు బావున్నారా
అన్నం అండి ఏం జే సున్నారండి
ఏం లేదండి ఇప్పుడెల్ల భోజనం చేసాము కూర్చున్న
ఔనా ఆ చేసామండి ఇప్పుడే ఏస్ ఏము ఏం చేస్సుర్రండి ఈ రోజు వంటలు
తొటకూరండి.
అవునా
మీదేం కర్రి అండి.
మాది ఇ రోజు పన్నీర్ కర్రీ అండి.
అవునా
ఆ
ఎట్లా పన్నీరు కర్రీ టమాట వేసి వచ్చి వండార అ లేపోతే ఏదన్నా
ఇంటి దగ్గర వాళ్ళకి ఆవుందండి పాలు కొన్ని ఎక్కువయినాయి అంట అయి అయితే వాళ్ళు పన్నీర్ వేసిన్రాట కొంచెం ఇచ్చిండ్రు కొంచం ఇస్తే టమాటా, ఉల్లిగడ్డ వేసి చేస్నాంవండి.
ఇంట్లో ఏస్ తయారు ఏస్, ఇన్ బావుంటది.
ఆ బావుంటాదండి టేస్ట్ బావుంటది.
ఉ
మీరేం చేసింరండి ఈ రోజు వంటలు
తోట కుర వంనుకున అమండి
తొటకుర వండ ఇంట్లోదా కొనుకొచ్చిందా అండి.
లేదండి కొన్నాము.
కొన్నారా ఇంట్లో ఎ ఏమన్నా ఆ మీకు కూరగాయలు, ఆకుకూరలు వెళ్తాయా అండి ప్లేస్ ఉందా
ఆ అది అంటే ది ఇట్లా తోటలాగా లేదు కాని కొంచెం ఉందండి స్థలం అందులో టమాట చెట్లన్నాయ్
ఓకేే
త టమాట చెట్ ట్టు కొంచెం కొంచెం వస్తయి ఒకటి ద దానిమ్మ చెట్టు ఉంది ఒకట్
ఎందుకంటే అన్ని ఇప్పుడు మందు లే తోటి పండిస్తున్నారు కదండి పంటలు కొంచెం కొంచెం ప్లేస్ ఉన్న మన ఇంట్లో ఉంటే ఫ్రెష్ ఉంటు అ మందులే న పంట ఆరోగ్యానికి మంచిది
అవును
మాకైతే కొంచెము ప్లేస్ ఉంటదండి కొంచమే అందులోనే కొంచెము పాలకు కూర కొంచ్ ము పొనగంటి కూర అంటే తెలుసా అండి మీకు పొనగంటి కూరా ఆ కంటికి కంటి చూపుకు మంచిదండి
పోయినా కళ్లస్తాయింటారు వా
అ వెనకటి వాళ్ళు అంటారు ఆకుకూరలో కొంచెం కొంచెం బచ్చలాకుంటేది మా ఇంట్లోనే కొంచెము రెండు మూడు తోటకూర మొలకలు మళ్ళీ శామగడ్డలుంటే తెలుసా అండి మీకు
ఆ తెలుసుకోండి
చిన్న చిన్నగ షా శామగడ్డలు కూడాము చిన్న చిన్నవి పెట్న అయితే అవి కూడా కొంచెం ములగాలా ఎతేన్నా ఆ ఆకలు పప్పులో వేస్తామండి
ఆ వేసుకుంటారు బిడ్డలు కూడా వాడుకుంటారు
ఉ ప్రస్తుతాననికియితే ఆకులు కొంచె గడ్డలు పెద్దగా కావాలంటే కొన్ని రోజులు ఆకులు ప్రతి ఒక్క కూరలో పప్పు లు యాడ్ చేసుకుంటే హెల్త్కు మంచిదని అంటారండి
ఏయ్ అది స కుంటారాండి
అవునండి టేస్ట్ బాగుంటాది బచ్చల కూర కొంచెం బచ్చెలాకు కొంచెం ష్యామాకు ఆ ష్మ మాకు కొంచెం బచ్చలాకు కొంచెం పొనగంట టాకు మంచిగా గోల్ ఇచ్చి ఇ పచిమిర్చి వెల్లుల్లి అన్నిీ కలిపి గోలిచ్చి చట్నీ లాగా చేసుకుంటే కూడా టేస్ట్ ఉంటుంది కదండి బావుంటది ఆరోగ్యానికి మంచిది రుచికి రుచి మందులేని ఆకుకూరలు మన ఇంట్లో ఇ వండుకోవడము ఆరోగ్యానికి మంచి కదండి
అవునండి ఇప్పుడు మీకు పర్ అండి
ఏమన్నరండి
పండ్ల పెట్ ఉన్నయ ఏమన్నా
ఇక మా ఇంటి ముందు కొంచెం ఇంటి దగ్గర వాళ్ళ ఇంట్లో ప్లేస్ ఉంది అన్నయ్య వాళ్ళకు వాళ్ళ ఇంట్లో మాకు కొంచమే ప్లేస్ ఉంటే ప్రస్తుతానికి ఆకుకూరలు వండుకోడానికి సంబంధించిన పెట్టుకున్నాము ఒకటి కరివేపాకు చెట్టు ఉంటే ఒకటి కుడు చెెట్టు పెట్టినామండి ఇక పండ్ల చెట్లు ఆ కరివే పాకు చెట్టు ఉందండి ప్రతి ఒక్క కూరలు కరివేపాకు కంపల్సరీ వేస్
అది సాల
ప్రతి ఒక్క కూరలో రోజుఒక ఏ కూర అయినా చిక్కుడుగాయ చిక్కుడైనా బీర అయినా ఏదైనా ప్రతి ఒక్క దానిలో ఒకరోజు పాలకూర ఒకరోజు శ్యామకు ఒకరోజు బచ్చలాకు ఒకరోజు పొనగంట ఆకు ప్రతి ఒక్క కూరలో ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకుకూర యాడ్ చేస్తా కంపల్సరీ వేస్తా అండి
మంచిదే హెల్త్ మంచిది బ్లడ్ కూడా కరెక్ట్ ఉంటది
ఉ చెెన్నంగా ఆకంటే తెల్సా అండి మీకు చెెన్నంగి ఆకు చేన్నంగి బాగుంటది అవునా మాకు కూడా ఒకటి చిన్నది చెట్టు ఉంది మ్
ఏ ఆకలి గాని పిల్లలకు మంచి ఆకలి అయితది
అవునండి చాలా బాగుంటది కొంచెం నువ్వులేసి దాన్ని పచ్చడి వేస్తే చాలా ధనియాలు టేస్ట్
అ ధనియాలు తప్పకుంట వేయాలి ఇ
టేస్ట్ ఉంటది ధనియాలు వేస్తే అవును టేస్ట్ ట్టుదండి మళ్ళ ధనియాలు డైజెస్ట్
అరుగుతది అరుగుతది అందుకోసం పిల్లలకు ఆకలి లేని పిల్లలకు అది పెడతారు
అవునండి
అ
మేము గూడం కరివేపాకు పచ్చడి కూడా చేస్తాం అండి కొంచెం ఆ చేస్తాం అంటే కొంచ పుదీనా ఉన్నది ఇంట్లో కొంచెం పుదీనా వున్ను కరివేపాకు చెన్నంగి ఆకు కలిపి ఇప్పుడైన్న కొంచెం అది కొంచెం అది కొంచెం అది కొంచెం చిన్నంగా ఇది కొంచెమే వెళ్తుది ఒక ఒక పిడేకెడన్న ఆకు ళ్తాయి కాబట్టి ఈ కరివేపాకున్ను కొంచెం పుదీనా కలిపి మిక్సీ వేసి అవి రెండు కలిపి మూడు కలిపి కొంచెం నువ్వులు కూడా కలిపి ఎప్పుడన్న వారానికి ఒకసారి పచ్చడి వేసుకుంటామండి వేడి వేడిగా వేడన్నాంల వేసుకొని తింటే చాలా బాగుంటది. బాగుంటది ఆరోగ్య. బిరియానికి కూడా మంచిది కదాండి. మన ఇంట్లో వెళ్ళింది. మందులు లేకుండా
ఇప్పుడు చెన్నంగి చెట్టు ఉన్నది అన్నారు కదా మీరు అది కొంచెం పెద్దగా అయితే కాయలు కాస్తది ఆ కాయలను కూడా కాల్చుకొని తింటారు అది తెలుసా అండి మీకు మేము చిన్నప్పుడు కాల్చు కొని గింజలు తినే వాళ్లం
అయ్యో మేము నేను కాయలు కాస్త్ అవునా
హలో కాల్చుకోని తినాలి.
ఆహా పచ్చిగ కాల్స్ కొంతినాలా తెలివదండి. మంచిగ కొత్ కొత్త విషయాన్ని. ఎండో తెలుసు. కున్నం
అది నాదినల వేస్ట్ వాడేల కాయాలి.
ఆహ్ అవి కాస్తున్నాయి గాని నేను కాయలు కాస్తున్నాయియని తెంపి పడేస్తున్నా.
కాయలు కాలుసుకొని తినండి మంచిగుంటది ఆరోగ్యం.
ఓకే అండి బంత్ మంచి ఒక మంచి కొత్త విషయం తెలుసుకున్నాం ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలండి.
అవును తెలుసుకోవాలి.
ఉమ్ ఉమ్ విడుచుపూడండి చాలా మందికి. సొరకాయ చెట్ టండి ఆహ్ చిక్కుడుగాయ. ఇక చిక్కుడుగాయలు ఎప్పుడన్నా రెండు వారానికి పావు వారానికి పావు ఏళ్ళినాయండి ఇన్ని రోజులు.
ఆహ్ ఈసారి చిక్కుడు చెట్లు బాగా కాయలేదు కదా అండి.
కాయలేదండి కాయలేదు సోరకాయ చెట్టు కూడా తొందరగా ఖరాబ్ అయిపోయింది.
ఎందుకో ఈసారి చెట్లు కరెక్ట్ లేవు.
చెట్లు కరెక్ట్ లేవండి. గాలి అసలు మొత్తం అట్లా ప్చ్ పెను లాగ వచ్చింది. చిక్కుడు చెట్లకి తొందరగా. పూత వచ్చే టైంకి పెయిన్ వ చిందండి
ఎప్ మాకి చెట్లు మంచిగ లేవు ఈసారి దేట్లా
ఆహా చెట్లు అసలు మంచిగా లేవు మంచి ఖాతా మంచిగా పూత ఊసి ఖాతా పడే టైం. ఏం మస్తు కాయ. విపరీతమైన కాయలు. పడ్డది విపరీతమైన కాయలు. వాడి మొత్తము పెను వాడి పెను వచ్ కాసాయి మొత్తం కాయ మొత్తం ఖరాబ్ అయిపోయిందండి కాయ ఖరాబ్ అయిపోయింది చెట్టు కూడా మొత్తం పాడైపోయింది. ఇక మందులు కొడతేనేమో.
మందు కొట్టద్దండి మందు కొడితే
అదే అదే ఆ ఇట్లా మందులు కొట్టి పండిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఇలాంటి చెట్లు ఖరాబు కావు కాస్తాయి
మునగ చెట్టుందా అండి మీకు
లేదండి
కానీ మునగ చెట్టు ఒకటి పెట్టుకోండి
పెట్టుకోవాలండి
అది ఆకు పండిస్తది పూత పని చెత్తది కాత పని కాయలు పని చేస్ స్తాయి మనకు ఆకు ను నువ్వు అది పొడి ట్నీ చేసుకోవచ్చు పప్పుల వే వేసుకోవచ్చు పూతను కూడా అది ఉల్లిగడ్డ పలుతోని వడుకుంటే సేమ్ ఎగ్గు కర్రీ లాగా ఉంటది అండి అది
అవునా అండి ఆహా ఓకే అండి కంపల్సరీ ఆ
టె మనము అది సాంబార్ల వేసుకో చు మల్ళీ టమా ఆట మన
మునక్కాడలు టమాటా వండుకోవచ్చండి
ఇది హెల్తీ ఫుడ్ త్ ఆరోగ్యానికి మంచిది మనక
ఫుడ్డు అవును
అది విదేశాలలోన అయితే అది పొడర్లు ఏసీ కొనుక్కుంటారు వాటిని
అవునండి అవును చాలా ఆరోగ్యానికి కూడా మంచిది కదండి మ్మ్ ఓకే అండి థ్యాంక్ యూ అండి
ఉంట వాడాలి సరే అండి మరి
ఆ ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి ఓకే